హలో!
హలో హా నమస్తే అండీ ఏం జెస్తున్నారు? ఏం లేదండి.
తిన్నారండీల్ద డిన్నర్ అయిందండీ? అయిందండిప్పుడే దినేసినమండీ. అ ఇవ్వల్ల లేట్ అయింది కొన్ని పెజం
అవునా?
ఊ ఏం చేసారంండి డిన్నర్లు ఆ టమాటా. అట్టి టమాటాండీ?
లేదండి కోడిగుడ్లు వేసాం.
కోడిగుడ్లేశారా? ఆహా తిన్నరాండీ అందరు మరి మీరూ మీ వాారూ?
మా వారు దిన్లేదండి. ఇంకా రాలే.
అహా అచ్చ పిల్లల్దిన్నరాండి మరి?
ఒక్కరే అండి పాప
ఒక పాప ఉందా మీ అత్తమ్మ ఉందా అండి మీకు
అవునండి ఉందండి
అందరు తిన్నారండి మరి
అవునండి తిన్నమండి
ఉందా మీకు వరక
అమ్మో బా బాగ వేడైతుందండి ఎక్కువ అయి మా అవునండి ఒ చమటాలు అయితే ఘోరంగా పోతున్నయ్
అవును అప్పుడప్పుడు అయితే ఇట్లా తల అయితే అని వేడి
ఆ వేడికి అట్లనే అయితది అండి
ఆ మేము మ్యారేజకి వెళ్ళినము అయితే ఎప్పుడు ఇంటికి ఏళ్లలే ఎప్పుడు స్నానం చేయాల అనిపించింది అండి
అవున అండి
ఆ ఇప్పుడు తయారయ్యి చీరలు మంచి కట్టుకొని ఆ చెమటకే తినడేమో గాని మనం వేడికి ఇదైపోతున్నాం ఇవి సంవత్సరం వర్షాలు లేవని అంటారు అందరు ఆ
అ బాగానే ఉండే కదా అండి
అవును వర్షాలు లేవంటండి ఈ సంవత్సరం ఇ కాలుష్యము వాళ్ళ వర్షాలు వస్తలేవ్
ఆ
చెట్లు నరుకుతారు కాల్షియం వాటర్లని వాటర్ బా వాటిలు నీరు ఆగిపోవడం అంత ఎట్టయిన కూడా కొంచెం ఇబ్బంది ఉంది కదా ఉ ఇంక ఇప్పుడే ఇలా అండి మళ్ళలీ సంవత్సరం వర్షాలు లేక ఇంకెంత వేడి ఉంటది
అవునండి
ఇప్పుడు వర్షాలు లేకపోతే వాంతులు చేయ కావచ్చు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కూడ
అవునండి వర్షం ఉంటేనే మంచిదా అండి
ఆ వర్షాలు ఉంటే కొంచెం ఇప్పుడు ఈ వర్షాలు లేకపోతే వేడికి ఏంటి వంతులు అయితయి ఈ వేడి ఎక్కువ వంతులు అయితే మళ్ళీ జ్వరాలు కూడ వస్తాయి ఇప్పుడు సీజన్ ఇప్పుడు
ఆహా
మల్ల వాళ్ళ ఎక్కువ అయితే కూలర్ల నీళ్ళలో చూడండి ఎండకాలం ఎప్పుడన్నా కూలర్ల అయితే
కాదండి
అదే ఇదే వర్షాకాలంలో చూడండి తోకపురుగులు అయితయి అందులో
అవునండి
పురుగులే దోమలు తయారథై
ఆహా అట్ల
ఈ మంచి వాటర్ లోనే దోమ తయారైయి డెంగ్యూ వాటర్ డెంగ్యూ పురుగు
ఆహా
మ్ దోమ, డెంగ్యూ దోమ మంచి వాటర్లలోనే అయితది.
అవునా
ఏలా
అట్లనా
అందుకే మనం చుట్టుప్రక్కల మనమే ఇంకా నీట్గా ఉంచుకోవాల దోమలు రాకుంటా ఈ కిడికీకి తెరపి గట్టుకోవాలె
ఆ
పిల్లలయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇగ
అవునండి
మ్
ఇక ఎన్ని జాగ్రత్తలు ఉన్ పట్టిచ్స్తే కూడా అచ్చేటివి అత్తాయి.
అస్తాయి కాని ఇక అస్తాయి అని మనం కేర్ఫుల్గా చేయొద్దు కదా మరి.
అవునవునవును.
అదే అంతా చెయ్యంగానే అలా అయితాంది చెయ్యకపోతే ఇంకెలా ఉంటాది?
అవునండి
అది మీరు అన్నట్టు కరెక్టే ఇప్పుడు బయట చెట్టు కింద ఉన్నోళ్ళు లేరా గాని,
అవునండి
ఏ మన జాగ్రత్తలొ మనమున్నా కూడ వచ్చేది వస్తదది.
అవునండి
మ్ ఇగ రేప్ సూరి అన్న పెళ్లయిపోయింది అంట గా, ఇగ రేపింక రిసెప్షన్ ఇయాల గ్యాప్ ఉందిగా రేపు ఒక్కరోజు వెళ్తే
మ్
ఇగ కొంచం ఫ్రీ అయిపోతాం
అవునండి
అవునండి ఫ్రీ ఏవో ఎస్తుంది మా పిల్లలు వస్తారండి. మా బావ పిల్లలు వస్తారంట, పెద్ద బావ పిల్ల వచ్చిందంట. ఆ లేదండి మా ఎరళ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారండి.
అవునా అయితే పిల్లలు వస్తున్నారా ఆ రిసెప్షన్కి?
అవునండి వాళ్లక్కూడ మ్యారేజ్ చేసారు
ఆహా
మ్ మ్ మా మరి మా పెద్ద ఆడబిడ్డ కూడ వస్తానన్నది మరి వచ్చారా లేదా తెల్వది. అప్పుడు ఫోన్ చేసారండి. వచ్చార?
అవునండి.
మా ఆయన ఫోన్ చేసారండి. చేస్తే, ఎలా ఉన్నావు తమ్ముడు? నాకు కొంచెం హెల్త్ బాలేదు అని చెప్పారు.
అవునా అండి వాళ్ళు వచ్చే జాగాల్లోనే వస్తారండి.
ఆ ఇష్టం వచ్చినాక్కడ ఆ వాళ్ళకి ఇష్టం వ చేస్తరండి. అంటే అట్ల కాదు అనేది కొంచెం డబ్బు ఉండి కొంచెం ఉన్న వాళ్ళ దగ్గర వస్తారు వాళ్ళు. కొంచెం బీద వాళ్ళ దగ్గర రారు
ఆ ఏమో
అదేమన్నామా ఏరాలండి కొంచెం ఇంట్లో కొంటే పండగలా చేసుకున్నారండి రమ్మంటే డోర్లు ఖాళీ ఉన్నాయి అది దీవాలు పగల కొట్టి ఉన్నది అది ఇది అని కోడలు పగల కొట్టిందని రాలేదు మేము కూడా అడిగినాము ఎందుకు రాలేదంటే అక్కడ రక్కడ కూళ ఉన్నదని రాలేదండి అన్న అన్నారండి
అవునా అండి
అవునండి ఉ అ ఇంకా చెప్పలే ఏంటి విశేషాలు
చెప్పాలండి మీరే
హమ్ పంపులు వస్తన్నాయండి మీకు నీళ్ళలు వాటర్ మంచిగా వస్తున్నాయా లేకపోతే ఎర్ర ఎర్రగా
లేదండి మంచిగా వైటే వస్తుంది మాకు
ఎదస్తుంది మరి మిషన్ భగీరథనా అయితే హ మిషన్ భగీరథ నేనా
అవునండి
మాకు లేదండి మిషిన్ భగీరథ అయితే లైన్స్ మాకు మాకు అది లేవు మున్స్పట్లి వాటర్ వస్తాయి కాని దినం తప్పి దినం వస్తాయండి
ఆ మాకు ఇంకా దినం తప్ప దినమే
మీ పాప పండుకున్నదండి
లేదండి మా యారాలు దగ్గర ఉంది
మా పాప కూడా పండుకోలే ఇప్పుడు పిల్లలే ఏమో ఏమో మా పిల్లలైతే
మా పాప ఫస్ట్ మా బాబా తొమ్మిదిటి వరకు పడుకుంట ది అండి కానీ ఈ మధ్యలో బాగా అజాజ్ అయింది లెవన్ వరకు పంటంది ఇగ ఫోన్ ఇస్తేనే పంటది
పొద్దున్న తొందర లేస్తారా మరి
ఆ లేస్తదండి అదే ఎయిట్ అయితంది లేసే వరకు
ఆ మా పాప అయితే పండుకోపేడితే తొమ్మిది పదికి కూడా లేవదండి
అవునా అంతా పండదండి నా పాప పొద్దుగాలే
ఇగ ఏమో మా మా ఆడబిడ్డ చల్లవడుతది కావచ్చు
ఏవడి
మా పెద్ద ఆడవిడ్డ అట్లనే పంటదండి ఎనిమిది తొమ్మిదిటి వరకు కూడా
అవునండి ఇక పని ఏం లేదు కదా అండి అందుకోసం పండుకుంటది
కానీ ఆడపిల్లలు లేవ్వాలి కదా అండి పొద్దున
ఆ
ఆడపిల్లలు పొద్దున తొందర లేస్తనే
ఏముంటా అవునా అండి
అవునండి మీరు లేస్తారా అండి మరి పొద్దున
లేదండి నేమి ఇంకా పదిటి వరకు పండుకుంటా
ఎందుకు అండి అలా మరి మీ
ఏమ ఏమన్నారండి మంచిగా పండుకో పెడతారండి లైట్లు కూడా ఏయ్యారు పండుకో పండుకో అంటా
నువ్వు లేసే వరకు అన్నం మీ అత్త వాళ్ళు పని నుంచి వస్తరు కదా
అవునండి మొత్తం పని చేసుకుంటది మా అత్తమ్మ మంచిది పాప
అ ఆ ఆహ మొత్తం పని చేసేస్తారండి మరి
అవునండి
అచ్ అచ్చ అచ్చ అచ్ హు
ఓన్లీ లేసి బ్రష్ చేసి తింటానండి
ఆహా
ఆ
టిఫిన్ చేసి ఇస్తారా లేసేసరికి
అవునండి బెడ్ మీదనే అస్తది కానీ నేనే ఇగ కొంచెం కిచెన్ లో పోయేసి కొని తీత్తా
అదృష్టవంతులండి మీరు ఆహా
ఉ
అచ్
ఇక లేసి కూడా ఏం చేద్దాం మాకు పనిలు లేవండి మా ఆయన గారు కూడా ఇం ఇంట్లోనే ఉంటరు అందుకోసం ఇగ లేవను
ఎందుకండి మీ వారు ఏం పని చేయ్యరండి
రేర్ అండి ఉట్టిగానే ఉంటారు ఇగ ఇగ ఆయనే కు విలేఅయ్యప్పుడు పోతడు వస్తడు ఇగ
ఉ మరి ఎట్లా జీవనం ఎట్లా గడుస్తాదండి
కడుస్తానుదండి మా ఏరియాలో అందరు గడుస్తాను అట్లనే
అంటే మీ ఏరియాలో అట్లేనా అండి
అవునండి మంచిగా ఉంది ఇక్కడ మీరు కూడా అతి కూడా
ఆహా అదేదో మా కూడా చెప్తే కొంచెం మేము కూడా పాటిస్తాం కదా అలానే
రెంట్ కు వస్తారా మన్ ఆ
ఆ ఆ ఒక రూమ్ ఒక అటు ఎక్కడున్నా రూమ్ కిరాయి అంటే చెప్పండి అండి మేము కూడా వాస్
అవునా అండి సరేనండి చెప్తాను మరి ఇక్కడ బాగా ఏమంటే భగవతం బాగా ఉంది అండి ఇక్కడ అల్లా బ బాగా చూసుకుంటడు ఈ ఏరియాని
ఎవరండి
అల్లా నండి భగవాన్ ఉంటారు కదా గాడ్
ఆహా
ఇంకా ఏం విశేషాలండి రేపు ఎట్లా పోతున్నరు మరి
రేపా అండి రేపు ఇగ మరి ఎట్లా అయితదో అండి
ఆహ
ఇగ బైకోన్నయి ఇగో మరి ఇగ ఎట్ల అయితే బయటికన్న పోతాం అనుకున్నాం మా పెద్దోడు తీసుకెళ్తాడు అని మీరు ఎట్లా వెళ్తారండి మరి
ఉమ్మాయి మేము కూడా బైక్ తోనే వెళ్తాం అండి
అవునండి ఉహు హలో ఇక ఈ పెళ్లి అయిపోతే ఈ మదోక ఎలి మళ్ళ మేం తయారై ఉండాలిగా
అవునా అండి అయితే రెడీ అయ్యి అక్కడ వెళ్తారా మీరు
అవునండి
ఆహా అక్కడ వెళ్ళి అక్కడి నుంచి పంచనాలకి ఆహా
సరే అండి మాట్లాడినందుకు ధన్యవాదాలండీ
ధన్యవాదాలు ఓ ధన్యవాదాలండి